ఉమ్ హలో
ఆ ఏం చేస్తున్నావు
ఉమ్ అన్నిండను
ఏం కర్రీ చేసినవు
బీరకాయ్
బీరకాయ మీ బా బు తిన్నాడా పడుకున్నట్టు ఉన్నాడు గా
పడుకున్నాడు
అందుకే కాల్ జేసినావ్ ఇప్పుడు తీరిందా పని ఎటు పోయింలు మీ అత్తమ్మ మావయ్య
ఉన్నారు ఇంటి దగ్గర్నే తిన్నావా నువ్వు
ఆ తిన్న
వాయిస్ ఇనబడద్ వాయిస్ ఇనబడతలేదు
ఎందుకో ఇప్పుడు ఇనపడుతందా అంటే స్లోగా ఇనపాడత్ తన్నా
ఉ చిన్నగిన ఇనపడుతంది
బ్లూటూత్ పెట్టుకొని మాట్లాడుతున్నా
ఉమ్
నా ఫోను పగిలిపోయేటట్టున్నది ఈట అయి ఈట అయి చెవులు పోతానాయి నైట్ బాగా హెడేక్ లేసింది
మతానావ ఇప్పుడు ఇంతక ముందు
ఇంత ముందుకు మా ఫ్రెండ్ కాల్ జేష్ ది నువ్ మెసేజ్ వెేట్టంగానే జేష్ణ
ఎవరు ఆమెనా నాకు పంపి నాకు ఆమె పేరువరు ఉండే ఆ పేరు నిన్న ఫోన్ చేసిన కొంచెం ఒరు ఒక్కటే నిమిషం మాట్లాడింది వినబడతలేదా అని కట్ చేసింది
అమెదన్ ట్లే రీచార్జ్ లేదు అంటే నెట్ అయిపోయింది
మ్మ్
నైట్ నాకు కూడా కాల్ చేసింది ఏమి
ఎత్తలేదు ఏం ఇనబడకపొయ్యే సరికి నేను చూతే రొండు మూడు సార్లు ఆ మంటనే కట్ చేసింది ఆమె ఆమె కాలే ఆమె చేసింది ఏం ఇనపడ్తలేదు కట్ చేసింది చూస్తతే డేటా రీచార్జ్ అయిపోయింది అంటే వన్ జి బి ఇయో టూ జీ బీ అమని అయిపోయిందట
హ్మ్ హు
మ్మ్
అదే కట్ చేసింది మళ్ళా నేను చేయనా మళ్ళా నను వేనా అని అంటాంది పోద్దు మళ్ళీ ఒక వినబడకుంటే నీది పోతది నాది వేస్ట్గా పోయిందిని నేను వాయిస్ మెసేజ్ చేసింది వాట్సాప్ ల
ఆ
తే నేను అన్న మల్ల వినబడకుం నీది వేస్ట్ అవుతుది వద్దు లే రేపు మాట్లాడుకుందాం లే అని
నైట్ దా ఇరువ కా
అ
అ అప్ప అేదా
చెప్ప ఎవరు
ను మాట్లాడిన మా ఫ్రెండు మా ఫ్రెండు తిన్నారా అందరు మరి ఇంత లేటుగా ఇగ మాట్లాడలే నావే నేను ఆ వు అనుకుంటున్నా మ్మ్
ట్వంటీ మాట్లాడిందా
ట్వంటీ కంప్లీట్ అయినాయి కుంట కాలేదేమో అయినియో కాలేదో తెల్వదు ఇగ క్లారిటీగా
ఈమెనా లేకుంటే వేరేట ఆమేనా
ఈమె నీకు వాట్సాప్ లో మెసేజ్ పెట్టాలేదా నేను ద ఈ నెంబర్కి కాల్ చేసి మాట్లాడనీ
ఉమ్ ఆమేనా
ఉమ్ ఆమె
ఓ మరి సెవెన్ సెవెన్ ఎయిట్ అయినా అంటుందిగా నేను వాయిస్ మెసేజ్ చేసిన ఇప్పుడే
అవునా
యేతె ఎన్ని అయినా అని అడిగితే సెవెన్ ఎయిట్ అయినా అంటు
క్లారిటీగా తెలివాదు నాకు కూడా కాల్స్ అయిత్లేవని వ ఊగా ఫోన్ చేసే సరికి నేను మాట్లాడినా
హమ్
ఆమ్
ఇంకా మీ హస్బెండ్ పోయిండ బయటికి
భూములో బయట ఉన్నాడు వే అవి ట్రైలు చదువుతాలు
మళ్ళ తెచ్చిండ ఫిషు రోజు తెస్తారా ఎ
రోజుదేరు
ఆ వారం రొ
సండే అయితే కన్ఫర్మ్ ఉంటది సండే ఆయి కన్ఫర్మ్ ఉంటది మండే తప్పించి వేరే వేరే పోతరు
ఉమ్
కాకపోతే ఏదనా ఫెస్టివల్స్ ఉంటే బోరు ఎందు
ఉమ్
చాపుల అమ్మ అమ్మడు పోవు కదా మళ
అవును ఎక్కువ మండే ఎవరు తిన్నారు కదా నీసి ఈన గోల్డ్ గోల్డ్ లోన్ ఉంటుంది చూడు గోల్డ్ లోన్ ఇస్తారు బ్యాంక్ అట్ల పెట్టుకొని ప్రైవేట్గా
గోల్ డ్ లోనా
అందులో అందులో ఏసా
ముంద సాల రే
తక్కువనే పది పద్నాలుగు వేళ్ళ కటింగ్స్ పోను పదమూడవ వాస్తయ్
హ హ
ఉమ్ము మాబ్బా ఆయన నేను రిజైన్ చేశ్ నా ఇలా
ఎందుకు
మా బాబు ఉంటలేడాట మా అత్తమ్మ కాడ ఎడతాండు ఇప్పుడు రూమ్కి వచ్చింది మేము హైదరాబాద్ లో ఉంటాం రూమ్కి వచ్చింది ఇప్పుడు నెల ఆయితంది కట్టలేడు ఎెన్ని రోజులన్ నేను ఉండాలే జాబులు పట్టుకొని ఆడ మగ వేస్ యం ఉన్నది ఇంటికాడ అది వల్ జూస్తే కుంట్రు ఈ నన్ మట్ కొనిడు అంటే ఫస్ట్ వాళ్ళ దగ్గర ఉంటడని మేము అక్కనే ఉంచుదాం బాబును అనుకుంన్నాం
ఉమ్
కానీ ఆయన ఉండలేడు రంధి వెట్ కుంటాఅండూ మా మీద బాగా అట్లా ఉంటలేడు అందుకే నెలీజన్ పెట్టినా రీజైన్ పెట్నా మూనెళ్ ళ్ చేయాలే నోటీస్
హ స ఇప్పుడు
మూన్నెళ్ చేత ఆ ఫసిందే
ఆ హైదరాబాద్ లో ఉన్నారా
హైదరాబాద్ ఆ హైదరాబాద్నే ఉంటా
ఉంహు
ఇక్కడనే ఉంటాను ఇప్పుడు మేము వచ్చి ఒక ఆ రెండు నెలలు అవుతాం
హ్ము
ఉమ్
ఇంతో మాట్లాడే టైం ఉంటద మరి ఇక్కడ అక్కడ ఆఫీస్ లా
ఆ మ మంచిగానే ఉంటది కస్టమర్లు వస్తేనే వర్కు కస్టమర్ రాకున్నంతసేపు మాట్లాడుకోవచ్చు ఏమనరు ఏరన్న కస్టమర్ వస్తే ఇబ్బంది కస్టమర్లులెవల్ రాకుంటే ఇబ్బంది ఏముండదు
ఉమ్
అప్పుడు వరకు ఆ నేను కూర్చోవచ్చును ఫోన్ చూడచ్చు మాట్ తడొచ్చు ఏముండదు గా వర్క్ యోరన్నోతే నే వర్క్
ఉమ్ హు లేదంటే కంప్యూటర్ లో కొ ట్ కనా లేకుపోతే నార్మల్ రాసుడ
ఫస్ట్ వాళ్ళు వస్తారు కస్టమర్ రాగానే వాళ్ళు డీటెయిల్స్ తీసుకొని సిస్టలోంట ఎంటర్ చేయాలి ఎంటర్ చేసినాక వాళ్ళు గోల్డ్ తీస్ తరు ఆ గోల్డ్ జూసి చెప్ జేయాలె కరెక్ట్ గోల్డెనా ఫేకా
మ్మ్ హ్మ్ మ్
మిష్నుంటది మిషిన్లో వెట్టాలి ఆ గోల్డ్ ఎంత ప్యూరిటీ ఉన్నద అని చూపెడుతుంది. మన కేడియమా లేకుంటే ఆహ్ ట్వంటీ టూ క్యారెట్స్ ఉందా, ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ఉందా అని చూపెడుతుంది వా, అమౌంట్ ఎంత వత్తదో చూసి ఇయ్యాలె కస్ టం ఆ సిస్టమ్ లేదు
ఆహా సిస్టం ఒకటుూ రావాలంటవ్ కన్ఫామ్ గా
అంటే ఇందులోకి వస్తే వస్తది ఆటోమేటిక్గా అంత వర్క్ ఏముండదు సిస్టమ్ ది.
మ్మ్ హ్మ్
మ్మ్ చేస్తాంటే ఆటోమేటిక్ గా వస్తూనే ఉంటది వర్క్ సిస్టమ్. ది వర్క్ ఏముండవు ఫోన్ తోటే కోవర్కుంటది
ఫోన్ తోనే ఉంటదా
హ్మ్
మ్మ్ హ్మ్
మ్మ్ చేసుకోవచ్చు డిగ్రీ చేసిన వాళ్ చే డిగ్రీనే క్వాలిఫికేషన్ ఇగ
ఆహ
మ్మ్
నుంచి అయిన ఉంటేసాల్ సండే సండే నావల్లేనా
సండే హాలిడే ఫెస్టివల్స్కి హాలిడేనే
అవును అవును బ్యాంక్ క్లోజ్ ఉంటాయి కదా
మ్మ్ అంటే గవర్నమెంట్ హాలిడేసే హాలిడేస్ అయితాయి ఇందులో.
అదే అదే
దసరా బతుకమ్మ సంక్రాంతి అట్లా
హ్మ్
హోలీచ్చిల్లు మొన్న మళ్ళా రంజాన్ కి ఇత్తరు హ్మ్ ఎక్కువ ఉండవ్ హాల్డేసు హ్మ్
బాగా ఉన్నారు
మ్మ్ డ్యూటీ బాగుంటది గానీ నా కొడుకుంట లేడు.
ఇదంతా బాగుంది
ఆ రంది వెట్టుకుంటాండు ఉంటే నేను వాళ్ళ దగ్గరనే ఉండనిద్దామని అనుకున్నా కానీ బాగా రంది వెట్టుకుంటాండు. ఈ ఇన్ని రోజులు మన దగ్గర ఉండి. వాళ్ళ కాడ ఉండడం అంత ఉంటదిగా.
అదే అదే
ఏం జెదాం చేసుకోవచ్చు కదా పిల్లలకి ఏమన్నయితే మళ్ళ ఏం చేయలేము తిన్నావా
తింటున వేసుకో వేసుకని ఫోన్ చేసిన ఇప్పుడే
ఆ లేషిండుగా
తినుడే తిన తినడం ఐపో బోలె ఇగ లేషిండు
హ్యాండు మలు
ఊ ఆడ్ నిదర బోడ్ అసలుకె
అంతే ఉంటరు కొందరు పిల్లలు నువ్వు చెయి నాకు